హాయ్
హాయ్ అండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ మేము బాగున్నాము ఏమి చేస్తున్నారు
కూర్చున్నాము ఇప్పుడే పని అయిపోయింది
పక్కన మీ బాబు ఆ అండి
ఆ అవునండి
ఏం చేస్తున్నారు
మీరేం చేస్తున్నారండి
ఏముందండి ఏం లేదండి ఇప్పుడే సపోట చెట్టు ఒటి చూతన్నం రే మా ఇంటి దగ్గర ఆ ఉన్నాయండి బానే
ఆహ
కోతులు వస్తున్నాయండి అదే ఇబ్బంది అవుతుంది పెద్ద పెద్ద కాయలన్నీ కింద పడేస్తున్నాయి
ఏదనా జాలా బల్లలా గట్టక పోయార అండి
అట్లా కడదామన్నా కూడా ఉండట్లేదండి దిప్పలు అయితాంది మంచి మంచిగా కాయలు పెద్ద పెద్ద కాయలయినాక
మ్ తింటా అండి అవి కొరుకుతాయా పచ్చిగా ఉన్నప్పుడు
ఆ కొరకోవండి కొంచెం దోర దోరగ అయిన కొరికి పాల్ రాగనే కింద పడేస్తాయి
మ్
లైఫ్ ఇబ్బందయితాంది అండి
అయ్యో తిమ్మి మీరు తినకుండా అవుతున్నాయి అవి తినకుండా అయితున్నయ్
మ్ హు అదే ఇబ్బంది అయితది అండి
మిమల్ని దిననిసెక అది దినది
మ్ వాట్ని కలకత్తా పంపించాము అండి ఆ కోతులు పట్ ఆ వాళ్ళతోనే పంపించామండి కోతులు పట్టుకునేకి ఎళ్ళి వద్దం
ఆ
మ్ పట్టుకు వెళ్ళారు కానీ మళ్ళీ వస్తున్నాయండి ఎక్కడ నుంచి వస్తున్నాయో
అయితే ఇవి కొత్త గ్యాంగ్ గావ
నాకు ఏమ్ వంట తెల్వదు
ఫస్ట్ అయి పట్టుకెళ్ ఆ తిన్నామండి ఇప్పుడే ఆ మేము ఈరోజు పుదీనా పచ్చడి చేసానండి
అబ్బ మస్త్ ఉంటదాండి
అవునండి మీరు మీరే చేస్తారా మీ మీ అమ్మగారికి గిట్లా ఎవరనా చేస్తారా అండి వంట
ఆ వంట మా అమ్మగారే చేస్తారండి మాకు పొద్దున లేస్తే పొలం దగ్గర పని ఏం లేదుగ
అవునా మంచిగా చేస్తారా అండి వంట
ఆ చేస్తానండి మంచి గనే
ఇప్పుడు వెరైటీ వంటకాలు ఏమన్నా ఇట్లా చేస్ స్తార అండి వంటలు మ్ హు మీరు చేస్తా అండి వంటొచ్చా అస్సలు
ఆ వచ్చాండి కొంచెం అంటే చికెన్లు మటన్లు అవి వండుతామండి
ఆ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్నప్పుడే వండుతారా అండి
ఆ ఇగ పార్టీలకు వాటికి ఎక్కువ చేస్తున్నాను
వుట్టి అప్పుడు మాత్రం వండరా అండి ఇగ
ఏం వండుడండి ఉత్తి అప్పుడు వండుకొని అంటే ఇంటికాడ వాళ్ళు నాకు వాళ్ళు వండుతారు కదా అని మనం పొలం కాడికి పోయి వస్తామండి
అవునండి మీ దగ్గర ఏంటండి డిస్టబెన్స్
ఎంటిదండి ఏమైంది
కొంచెం గంట గంట లాగ వస్తుంది సౌండ్
ఆ అది పొలం దగ్గర మక్కజోన్న చే కోతులు పిట్టలు రాకుండా అట్లా కొడతారండి డప్పులు అవివి అటి పెడతారు
అవునా అండి అసలు భలే ఉందిగా అండి హ
హ అట్లయితే కోతులు గ ఇట్లు ఏమి రాకుండా ఈ శబ్దానికి భయపడిపోతాయి అని నమ్మకం అండి
అవునా ఇప్పుడు మీరు బావి దగ్గరే ఉన్నారా అండి అందుకే వినిపిస్తుందండి సౌండ్ గంట సౌండ్ వస్తుంది
ఇ మాక ఏముందండి పొద్దుగాలు లేసి పొలం కడిగిపోయి కాలువ తీసుకొని ఆ బావి లో నీళ్ళు ఉన్నాయి లేవ
బాయిలా లేకపోతే కాల్వనీరు బోరు అ
ఇగ అన్ని ఇాఅండి ఇప్పుడు బోర్లు అంటే ఈ ఇప్పుడు భూగర్భ జలాలు ఏమిన్నాయండి ఆగి ఆగి వచ్చే బోర్లు బావిలలో కొన్ని కొన్ని నీళ్లు ఉన్నాయి ఇక కాల్వలు వస్తే కాళవల మీద ఆధారపడి బతకాలండి
ఇప్పుడు నష్టం వచ్చినా కూడా వ్యవసాయమే చేస్తారా అండి ఎప్పుడైనా అనిపించిందా ఏదైనా ఏదైనా బి బిజినెస్ చేస్తే బాగుండు నష్టం వస్తుంది అని ఇప్పుడన అనిపించిందండి
ఇ మనకు తెలిసింది ఇది ఒక్కటే కాదండి వేరే పనులు ఏ తెలు బిజినెస్ బిజినెస్ ఇ వాటి మీద ఎప్పుడు పోలేండి ఇక చిన్నప్పటి నుంచి వ్యవసాయం మా నాన్న కలల అందించిన మా నాన్నలు మా తాతలు ముత్తాతలు వాళ్ళు నుంచి అంత వ్యవసాయం మీద ఉండే ఆ వ్యవసాయం కాంచిది ఇప్పుడు మేము కూడా వ్యవసాయం చేస్తున్నాము అండి అయ్యో అయ్యో కూరగాయలు పా పోలాలు ఏమా మాకు జీవన ఆధార
స్పెషల్ కదా అండి కీరా దోశ పుచ్చకాయ అవి పండిస్తారా అండి మీరు
ఆ అన్ని పండిస్తామండి
ఆ మార్కెట్ క ఇస్తారా లేకపోతే ఓన్లీ ఇంటి మందం వెళ్తుందా అండి
ఇక మార్కెట్ కంటే కొన్ని మార్కెట్ పంపిస్తాం కొన్ని ఇంటి మందం కూడా అయితాయండి
అఓ
నా చుట్టడానికి అంటే వాళ్ళు అడుగుతే ఇస్తాం లేేవన్
ఉహ అంటే వాళ్ళు అడగరు కదా అండి అడిగితే ఏమనుకుంటారు
నేను చెప్తామండి మేము అంటే ఇవి ఉన్నాయి గీవి ఉన్నాం అని చెప్తామండి వాళ్ళకి కావాలన్న అనుకో పంపిస్తాం ఉమ్ ఇక మనం కూడా బతకాలగాండి ఇక చుట్టాల గిట్టాలకి అందరికి పంపిఎలాంటి ఇంకా మనం ఇ అమ్ముకోల ఉన్న ఎకరం కూడా
అదే అండి కొంచెం కష్టమే ఉంటది అట్లు ఇవ్వడం కూడా గాని కొంచం ఇగ ఉండి కూడా ఇస్తలేరు ఈ పంట పండిస్తారు అనేది ఒకటి వస్తుందండి
అంతేగాండి
ఇంకాండి ఇల్లు గిట్లా అన్ని మంచిగానే ఉన్నాయండి
నా ఇల్లుందండి ఒక రెండు రూమ్లు
అవునా మంచి గ్రామం లోనే ఉంటారు హ్యాపీ లైఫ్
ఇంకా పొద్దున్న లేటి ఇటు పోయి పొలాలలా చూసుకునే ఉంటది కదండీ
అదే హ్యాపీ కదా అండి ఒక ఇంట్లో ఆఫీస్ లో ఉండే కంటే
ఇక ఆ ఫీసులు ఏ ఫీసులు మనకి ఏడా తెలుస్తాయండి మనకి ఏంటంటే పొద్దుగాల లేవాలి సరే ఇంటి పరిస్థితులు బయట పరిస్థితులు నాలుగు రూపాయలు ఆప్పులు తెచ్చియిన కూడా చూసుకునే అంత ఉండాలండి మీరేం చేస్తారండి
ఏం లేదండి ప్రస్తుతం చిన్న పిల్లలు కాబట్టి ఇంట్లోనే ఉంటున్నాము తర్వాత ఇంకేం మన్నా చేయి చేయడమా అనేది ఇంకా తర్వాత ముచ్చటండి
అవునా మీ హస్బెండ్ ఏం చేస్తరండి
మా హుస్బేండ్ సాఫ్ట్వేర్ అండి
ఆహా మంచిగానే ఉన్నారు అండీ సాఫ్ట్వేర్ అంటే నెలకు ఎంత వస్ రాండి
ఒక వన్ లాక్ వస్తుందండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్ స్తాడు ప్రస్తుతం అప్పుడు కరోనా టైం లో ఇగ ఇంటికి వచ్చామండి ఇంగ ఇ ఇక్కడే ఉండి చేస్తున్నాము ఇక్కడే బాగుంది పిల్లలు కూడా మంచిగా ఉంటున్నారు ఇక్కడ
ఊహు ఊ ఆక్కడ అవునా అండి ఇక్కడ పచ్చ పచ్చని పొలాలు చెట్లు స్వచ్ఛమైన గాలి ఆడ పొల్యూషన్ లో బతికే కన్నా ఇంటికాడ మంచిగా స్వచ్ఛంగా బతికేదే నయమండి
అవున అండి అందుకే ఇక్కడికి వచ్చుంటాన్నాము తనేమో
విలేజ్లల ఉంటే మీకేందంటే పక్కన ఇంటి వారు ఆపతో సోపతో ఇంటి పక్కన వారు ఇం
అవును కాబూర్లు చెప్పుకోవడం మంచిగా టైం అయిపోవడం దేనికైనా మంచి ఉం ట్టదండి
ఊ ఊ ఊ ఇగ ఆపతో సోపతో అందరు వస్తారండీ
అదే ఇక్కడ అలవాటు పడే ఇక్కడ ఉన్నాము ఇంకా తనేమో వారానికి ఒకసారి వెళ్ళి ఆఫీస్ కి వెళ్ళి వస్తాడండి హైదరాబాద్ లో
ఊహు
ఊ
మంచిదండి ఇపుడు ఈ ఊర్ల పరిస్థితులు ఎట్లా ఉన్నాయండి
ఊర్లో అంటే ఇగ బానే ఉన్నాయండి వచ్చిన కొత్తలో కొంచెం ఎండ ఉబ్బరింపు వడ ఇట్లా వేడి గాలిలాగా అనిపించింది తినండి
ఊ ఇగ అక్కడ మొత్తం నీడపట్ల ఉండి ఒకసారి మీరు విలేజ్కి వచ్చే వరకు అట్లా అనిపించిదిదేమో
అవునండి కాకపోతే ఇంకా రాను రాను ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు గడిచిపోయినాక అలవాటు అయిపోయిందండి ఇంకా ఊ మీరండి మీరు ఇక స్టార్ట్
అందుకే మన తాతల కాలం నుంచెలి కాలేజ్ లోనేయండి ఏదన్నా మా పిల్లలకి ఏమన్నా అట్లా ఆ వపో ఈ ఆ ఫీజులు అదోటి ఇదోటీ కాలేజీలు సో హాస్టల్లు అవి ఇవి అంటే సిటీకి పోయేది కాని ఇప్పుడు ఏముందండి విలేజీలనే
ఊ పిల్లల్ని తోలు రావడానికి తీసుకురావడానికి మాత్రం సిటీ
ఆ సిటీకి వెళ్ళి వస్తామండి ఇక వాళ్ళకేమి ఎరుక కండి మనమే తీసుకుపోవాలి మనమే తీసుకురావాలి కదండి
అవునండి అసలు నమ్మేటటు లేవు బైకు అవి ఇవి
ఇయ్యో అవి ఏం లేవండి అవే ఇప్పుడు అంతలా అంటే కష్టం కానీ ఇగ వాళ్ళు పెళ్ళ అయితే ఆ పెళ్ళలనే ఏమన్న ఇద్దామని జుతన కారు ఇట్లా అట్లాంటిది జాబ్ తెచ్చుకుంటే నయమే కాండి వాళ్ళు అప్పుడు సిచువేషన్ అప్పడిది ఊ ఏం చేస్తున్నారా అండి ఇగ మా ఇంట్లో ఏముందండి ఇగ మావిడేమో ఇంటికానే ఉంది నేను పొలం కాడికి వచ్చాను
అవునా ఏమన్నా పనికి పనికి వెళ్తుందా అండి తను
ఆ ఇ మా పన్లే జరి పోతాయండి ఇక ఇంటికాడ భోజనాలు ఉండడు మధ్యాహ్నం సాధ్యపటు కొచ్చుడు ఆ ఆ తీస్ వస్తదండి ఎందుకని పొద్దున్న ఏడింటికే వస్తదండి అప్పుడు ఆ టైం లో ఏడ
ఇచ్చి మళ్ళీ వెళ్తుంద అండి ఏదనా పని ఉంటే చేస్తది ఒక చెయ్యేసి
అ ఆ ఉల్లిగడ్డల కలుపు తీసుడు ఆ పా పూల తోట్లా ఏదో ఒకటి పనున్ టనే ఉంటదండి పని లేకుంటే మనిషి ఎందుకు ఉంటడండి
అవునండి ఇంకా వ్యవసాయం కాబట్టి వ్యవసాయం కాబట్టి కా కాయ అయిపోయే లోపల మల్లా పుడతది
హూ ఇంక ఏదో పని చేస్తానే ఉంటారండి ఇగ ఖాళీగా అయితే ఉండము
మీరు బట్టలు గిట్ల పిల్లలు కావీ ఎక్కడ పట్నంలో తీసుకుంటార వాళ్ళే తీసుకుంటార మీరు కొనుకొనిస్తారా
నేను పొయ్యి ఇప్పిస్తా అని చెప్తాను కాని వాళ్ళే తీసుకెళ్తారండి నన్ను ఆ డబ్బులు నేనే కడ్ తను కాని వాళ్ళు ఈ షాపులు ఈ షాపులు మంచి వాళ్ళకు వాళ్ళ ట్రెడిషన్ తగ్గట్టు వాళ్ళ ఇప్పుడున్న వ్యవస్థను తగ్గట్టి వాళ్ళ బట్టలు వాళ్ళ తెచ్చుకుంటారు అండి
ఇది బాంటది అది బాన్
ఆ తీసుకొస్తనండి తీసుకొస్తా
ఉ
వాళ్ళ సంభరం వాళ్ళదండి
అదే
అ పిల్లకు పూత పూత వచ్చిందండి తెల్ల మీకు ఏమైనా ఐడియా ఉందా అండి వ్యవసాయం అంటే ఇది ఆ ఇట్లే జేయాల ఈ పద్ధతి మన్
ఇంట్ ఇంట్లో వాళ్ళు చేస్తారండి కాపో వొత్తిన్ కాబట్టి అంతా తెలీదు నాకు
ఉ ఇప్పుడు మీ అత్తగారు మీ మామగారు చేస్తానండి
అవునండి మేము ఇంట్లోనే ఉంటాం తెలీదు
అవునా
ఉ
ఉ గదే హా
సరే అండి మరి
ఆ ఓకే అండి